ఓ
హలో హాయ్ అండి
హాయ్ సిస్టర్
ఏం చేస్తున్నారు
ఏం ఉన్నది ఏంలే మీరేం చెత్తంళ్ళు
ఏం లేదులే ఖాలీయే తిన్నారా మీరు
ముటిన్నం మీరు తిన్నారా
ఆ తిన్నాం ఏం కర్రీ
ఊ దొండకాయ్ మీది
బెండకాయ టమాటా ఇంకా అండి ఉమ్మ్ ఎట్లా ఎండలు కోడుతున్నాయా వానలు పడుతున్నాయా
ఆ ఎండల ఎండలు బానే కొడు తాన్నయ్ సిస్టర్ మీ సైడు
ఉమ్మ్ ఎండలు కొడతాన్నాయ్ ఇప్పుడు ఎండలే ఉన్నట్టున్నాయి ఇగ వానలు లేనట్టు ఉన్నయ్ మల్ల
ఉమ్మ్
ఉమ్మ్
ఉమ్మ్
ఉమ్మ్ ఇంకా
సో ఏముంది సిస్టర్ మీరేయెప్పలి
మీ దగ్గర సౌండ్స్ వస్తున్నాయండి డిస్టర్బెన్స్ వస్తది కదా
ఆహా అంటే మా తమ్ముడు
ఉహ్
ట్రాక్టర్యీ ఫీడ్ ఫిడ్యేషేటియి ఉంటాయి కదా సిస్టర్ అవి ఏమంటారు లావు లావు ఉంటాయి అంటే ప్లవూ గాని వాటికి ఫీడ్యేశెటియి ఉంటాయిగా
ఆ
వాటిని తాకిచ్చిండు అడ్నే పెట్టి అట్లనే పెట్టోచ్చిండు
అవునా అండి మరి మీరు చూసుకోలేదా ఎవరు
మేము చూసినాం గానీ ఇంగ అయి నాకు లెవ్వయ్యి అవి చాలా లావుంటాయి దొడ్డు ఉంటాయి ఇంగ మా పుత్తిగానే బయట ఎత్తావా అని తిడతా ఉన్నాడు అట్లా
కా కాలేజ్ స్టార్ట్ అయింది కదా అండి ఇంకా అయిపోయింది మీ తమ్ముని స్టడీ
అయిపోలే ఇంట్లనే ఉంటండు సిస్టర్ రోజూ ఫోన్ చూసుకుంటేనే ఉంటాండు ఏం పని చెప్పినా కూడా చేత్తలేడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు పాసయిళ్లు వీడేమో సప్ లేకున్నాడు వీడేమో సప్పుడేకున్నాడు
ఆ అంటే హాస్టలెయ్యండి
హాస్టల్నే ఎసినం హాస్టల్లేసిన కూడా అట్లనే ఎంజేయాలే సిస్టర్ ఏమన్నంటే గోరంగ మాటలు నేర్చుకున్నాడు ఇంకా ఇంకా ఈ కలామొల్లని ఏం అనేటట్టులేదు
మరి ఏదైన్నా ఇంట్రెస్ట్ ఉందా ఏదన్నా కోర్సు గిట్లా ఏదన్నా వేరే వార్కి ఎద
లేదంటే ఏమన్నాంటే బార్ల ఫామ్ పెడదాం అంటుండు బర్ల అయ్యే మెత్తాయ్యా నువ్ బడికివోర అంటే ఇనడు ఆ ఎంటిది సిస్టర్
రికార్డింగ్
హలో
ఆ చెప్పండి వినబడట్లేదా
ఆ ఇప్పుడు వినబడతంది కొంచెం సడన్గా స్ట్రక్ అయితందీ మీ వాయిస్ అట్లా
ఎన్ సిగ్నల్ ఇట్లా లేకా అట్లా అవుతుందో ఏమో
ఆ కావోచ్చు
ఇంకా అండి మరి ఇంకా కరీగిట్లా మీరే ఒండుతారా అండి
లేదు లేదు నేన్ ఓన్ డన్ సిస్టర్ మరి
హలో చెప్పండి హలో
ఆ చెప్పండి సిస్టర్
ఏమైన్నా బుక్స్ గిట్లా చదివే అలవాటు ఉందా అండి మీకు
ఉ ఉంది ఉంది సదువుతాం
ఏం బుక్స్ చదువుతారు ఎక్కువ
ఇంగ ఇంట్ల ఏదో ఒకటి నార్మల్ గా బుక్స్ ఉంటే అవే తీసుకొని చదువుతాం అప్పుడప్పుడు రోజు చదవము
అవునా ఇట్లా మహాభారతం ఇట్లా రామాయణం చదివె అలవాటు ఉందా అవి
ఊ అవంటే ఒకప్పుడు కోవిడ్ వచ్చింది కదా
ఆ ఆవును
నేన్ కోవిడ్ వచ్చినప్పుడు ఇక ఖాలిగా ఉన్నప్పుడు ఇంట్ల పెద్దవాళ్లు క్ష పుస్తకాలు ఉ ఉంటుండే మా ఇంట్లో ఒకటి
ఆ
బాక ఇంకా అది చదివేది అప్పుడప్పుడు నీతి కథలు అవి ఇవి ఉంటాయి కదా అల్లా
ఆ
చదువుకుంటూ ఉండేది ఇంక ఇప్పుడంటే లేవు లేదు కానీ ఇంగ ఇప్పుడుంటే వేరే సబ్జెక్ట్ కు రిలేటెడ్ గానే చదువుతా ఉంటాం
అవునా అండి
ఉం మీరు
ఆ నేను చదువుతా అండి ఇట్లా రామాయణం ఇట్లా
అవునా
ఊహు
డ్రామాయనం అట్లా అంటే టెన్త్ క్లాస్ అప్పుడు చదివినాం కదా
అంటే టెన్త్ క్లాస్ అప్పుడు అది ఉండే కదా రామాయణం ఉం రామాయణం ఉండే కదా అండి పుస్తకాలలో ఉం
చదివిందే మళ్ళా సినిమాల చూసి స్టోరీ కథ చూసిందే ఇంకా మళ్ళా ఎప్పుడు చదవలే సిస్టర్
అవునా
పర్టిక్లర్గా ఉం
ఒ మరి ఇప్పుడు రామాయణం ఇప్పుడు పుస్తకం కాలలో ఉన్నదో లేదో తెలిదండి నేను కూడా అంటే స్కూల్ పుస్తకాలు చూసి చాలా రోజులు అవుతుంది
ఉం అవి చూసి చానా రోజులు అయితాంది అంటే మీషోల అట్లయితి
మారుతది కదా ఒ ఎప్పుడు ఒకటే ఉండదు కదా అంటే ఒక టెన్ ఇయర్స్కిసారి అట్లా
ఆ అవునవును మార్తది అంటే ఎంత మారినా కూడా కథలయితే వెనుకట ఉన్న కథలు అయితే మారాయి కదా సి స్తారు కాకపోతే కొంచెం కల్పితాలు ఎక్కువ ఉండట్టు ఉన్నాయి అట్లా
ఆ అవును అంటే కొంతమంది ఉన్నది ఉన్నట్టు ప్రింట్ చేస్తారు కొంతమంది ఇగ కొచ్చం తెలిసిందే చేస్తార
ఆ కొంతమంది ఎక్కువ వెయిటేజ్ కో పేపర్ వెయిటేజ్ కోసం కూడా ఇంకా అదొటి ఇదిటి కల్పించి రా తా ఉంటారు
ఆ
ఊ అట్లా
గ ఒరిజినల్ బుక్స్ దొర్ క్కాలంటే ఎక్కువగా గీత ఆర్ట్స్ నుంచి తీసుకోవాలండి ఇట్లాంటి రామాయణం గాని
ఉహు
రామాయణ, భగవద్గీత, మహాభారతం, గీతప్
ఆ మహాభారతానికి సంబంధించి నేను ఒకటి గీతా ఆర్ట్స్ నుంచి బుక్ ఆర్డర్ పెట్ తినండి కానీ మా సిస్టర్ అనేది అదంతా అది ట్రూది కాదు ఆ బుక్ ఆ ట్రూది కావాలంటే వేరేది ఆర్డర్ పెట్టుకోవాలి గింతా చిన్నగా ఉండదు అది ఇది అన్నది
అంటే వర్జినలి అంటే ఎట్లా ఉంటాయి ఫస్ట్ శ్లోకాలు ఉంటాయి దాని కింద అర్థాలు కూడా ఉంటాయా అండి
అదే నేను తీసుకున్న దాంట్ల కూడా కొన్నిం కొన్ని చోట్ల శ్లోకాలు ఉన్నాయి దాని కింద అర్ధాలు ఉన్నాయి్
మళ్ళా మనకి ఆ మళ్ళ మనకు అ ర్థమయ్యే రీతిలో ఉంటుది చదవగలుగుతాం ఈజీగా మంచి బుక్స్
ఉహూ తనీ ఎంతైనా ప్యూర్ పుస్తకాలను మనం చదవలేం సిస్టర్ అంటే చదవగలుగుతాం ని ఎక్కువ సంస్కృతం ల కల ఒత్తులు అంటే కొంచెం యాస యాస ఉంటది ఉంటాయి్ అంటే అవి కలిపించి రాసినాయి అంటారా
కల్పిచ్చే ఏం కాదు ఇప్పుడు అయితే అన్ని పుస్తకాలు మంచిే వస్తాయి న్నా మార్కెట్ లోకి అయితే కాల్పించిం కాదు గానీ ఆ అవును అంతే ఉ
ఆ
ఏవైనా సరే కాస్త మహాభారతం ఆ ఇప్పుడు కాదండి మా దగ్గర బోనాలు శ్రావణంలో ఉంటాయి మా దగ్గర
ఉహూ శ్రావణం అంటే ఆగస్టా జులైయా
ఆగిస్తూ ఉంటది ఇప్పుడు ఇక నెక్స్ట్ వచ్చేది ఆశడం అది ఇప్పుడు ఆగస్టు లో శ్రావణం స్టార్ట్ అయితది
ఆహ
ఏ
ఇంకా వంటలాగా ఇట్లా వే్యలాచ్చిస్తారు మీరు
పోయినామండి వంటల ఎకి ఇట్లా ఇది వర్షాలు వర్షకరం స్టార్టింగ్ లోనే పోతారు మా దగ్గర
అంటే ఒకటే సారి పోతారా అంటే దేవత దగ్గరి పోతారా ఇట్లా బయట ఉంటాల అట్లా అట్లా పోతారా
లేదండి మా దగ్గర ఎట్లా అంటే ఎట్లా కుల పొళు పోతారుండి అట్లా కూలం కూలం కలస్ ఒకేసారి పొతరిగా రెండు మూడు సార్లు ఏం అట్లారు
అంటే ఊరంతా పోరా అట్లా
ఊరంతా కూడా ఒకసారి పోతుంది నీ మేమైతే ఊరితోో ఎప్పుడు వెళ్ళలేదండి కులానికి అైతే అందరం కులపొలం కలిసి పోతావు వంటలకి
అవును మా దగ్గరనైతే అమ్మో ఛాన్సాలనే పోతారంండి ఊరంతా కలిసి ఒకసారి పోతారు మళ్ళా హు మళ్ళా అది కులమళ ఒక్కసారి పోతారు వళ్ళ అది అయిపోయిన తర్వాత్ మళ్ళా బయట వంట కాని ఇంకా బయట బయట వంటలకుక అయితే ఆరు నెల ఒకసారి మూడు నెలలకు ఒకసారి పోతనే ఉంటారు ఉ అట్లా పోతారు ఇంకా బోనాలు అంతా ఒకటే సారి చేస్తారా సిస్టర్ మీ సైడ్
చేసారా అంటే ఎట్లా ఊ అంటే ఊరికి ఒకసారి చేస్తారు కదా అన్ టే ఎక్కువ ఆ ఒకే రోజు చేస్తారు
ఆ
ఉ ఉ ఆదివారం గానీ బుధవారం రోజు గానీ చేస్తారు మా దగ్గర అయితే ఎక్కువ ఆదివారమే జరుగుతాయి
అ
బోనాలు ఉ
ఉహు మా దగ్గర కూడా ఇట్లా అంటే పోషమ్మ బోనాలు అంటే పోషమ్మ బోనాలు చేత్తరు సిస్టర్ మళ్ళా ఒ క్క ముద్రాజోళ్ళు ఉంటారు వాళ్ళు పెద్దమ్మ తల్లికి వాళ్ళు మళ్ళా బోనాలు చేసుకుంటారు యాదోస్ ఉంటారు యాదోస్ మళ్ళా వాళ్ళు బోనాలు చేసుకుంటారు గంగమ్
అంటే వాళ్ళు ఆ కుల దేవతకి చేసుకుంటున్నారు కదా బోనాలు ఉ
టు మళ్ళా సత్యమ్మ తల్లికి కూడా బోనాలు చేసుకుంటారు కొంతమంది ఇంకా అట్లా చేసుకుంటా ఉంటారు బోనాలు
అహా
ఉ హలో తిన్న రస్ సిస్టర్ మరి
ఆ తిన్నామండి మార్నింగే
అవునా
ఉ ఇంకా మధ్యానం తిన్నారా ఏంటండి
తిన్నాం మేము కూడా అంటే మార్నింగ్ రైసే తింటారా ఏమన్నా బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ అట్లా ఏమన్నా చేస్ కుంటారా అని
ఆ టిఫిన్సే ఆ చేస్తానండి అంటే రెగ్యులర్గా రోజు చేయను గానీ ఇక అప్పుడప్పుడు చేస్ దాన్ని దోషలు పెసరట్లు ఉ ఉ మేము దోష వేస్తానండి
ఉహు అంటే దోషలు మంచిగా వస్తాయా సిస్టర్ లావు లావు వచ్చుడు అట్లా ఉంటదా
ఆ మంచిగా చేస్తాండి లావేం రావు మంచినే వస్తాయి తౌతిగా స్టార్టింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్ అప్పుడైతే ఒకటి ఫస్ట్ ది చేసినప్పుడయితే ఇబ్బంది అవుతది మంచిగా రాదు య తర్వాత నుండి రెండవర్ చెత్తంటే ఇట్లా మంచిగా వత్తంటాయి
అవునా నేను చెత్తంటేనా అన్ని లావు ఎన్నిసార్లు చేసినా లావే వత్తయి సిస్టర్ అసలు సన్నగా రావు ఎందుకో
ఏ పిండి అనేది కొంచెం మెంతుగా చేసుకోవాలండి బాగా అంటే తిక్కువ ఉండకుండా కొంచెం నీళ్ళు పోసి ఇట్లా లిక్విడ్ ఒత్తుగా ఉండాలి మంచిగా అంటే పోసి ఒక దార పోసినట్టుంటే మంచిగా వత్తది
అవునా మేడ
అది పిండి మరీ పల్చ గావద్దు బాగా పల్చ కరావద్దండి మరి నీళ్ళు లేకుండా మళ్ళీ తిక్క కూడా ఉండొద్దు మీడియం లుంటే మంచి వొత్తయి దోశెలు
ఆ అవునా ఇంగ అప్పుడెప్పుడు ఒకసారి చేసినా మా అమ్మనేమో ఇంకా తిక్కగానే ఉండాలంటే అట్లనే చేస్తే బాబ్బోయ్ అవి
మరీ చిక్కగున్నా గానీ అవి రావండి లడ్డుదొస్తాయి ఎందుకంటే పిండి అనేది చుట్టూ తిరగరా తిరగదు కదా ఎక్కువ
అవును దోశెలు చేద్దాం అనుకుంటే రొట్టెలయినయి అయ్యి
అవునండి
ఆ మళ్ళా సాయంత్రం కూడా తిన్నారు ఇంగ ఆ
ఓకే అండి
ఓకే